హలో రా బాన్నావా
ఆ బాగున్నా మీరు బాగున్నారా
ఏం చేస్తున్నారు
ఏమి లేదు పడుకున్నా ఇప్పుడే అన్నం తిన్న
అవునా ఎల్లిందా చిట్టి స్కూల్కిళ్లిందా
ఆ వెళ్ళింది
అవునా మీయ మీ సార్ కూడా వెళ్ళారా
హ్మ్ సరేలే
అదే షాపింగ్కి వెళ్దామ అని అనుకున్నాం కదా వస్తావా అని కాల్ చేసినా
ఈరోజు వెళ్దామా
ఆ నువ్వే అన్నావు కదా మొన్న అడుగితే ఈరోజు వెళ్దామా అని అన్నావ్ కుదరకుంటే మరి ఏ రోజైనా చెప్పు ఎందుకంటే ఇక్కడ ఇట్లా మ్యారేజ్ ఉంది కదా మా చుట్టాల వాళ్ళది వస్తా అన్నావ్ కదా సెలక్షన్ చేయడం కోసం నిన్ను ఇంకొక ఇద్దరిని పట్టుకొని వెళ్తా ఒక ఆ రెండు పట్టు చీరలు ఒక ఐదు మామూలు చీరలు మళ్ళీ పెట్టే చీరలు టవల్స్ బ్లౌజులు ఇవన్నీ కావాలా ఒక రెండు మూడు షాపులు వెతకాలే నీకు తెలిసిన మంచి షాప్ అట్లు ఏమన్నా ఉన్నాయా అన్న అక్కడ సిటీలో
నా తెలిసిన ఆ మా అన్నయ్య వాళ్ళు మా వదినలు వెళ్తారు గాని నేన ఎప్పుడు వెళ్ళలే అక్కడ తీసుకుంటారు పోన్ చేత్తే చెప్తాది మా వదినా
అయితే మనం వెళ్ళిన తర్వాత అక్కడ దిగిన తర్వాత మీ వదిన వాళ్ళకి కాల్ చేద్దాం
హ్మ్
చేస్తే ఎక్కడ షాపు అని చెప్తారు
హ్మ్
చెప్తే మనం వెళ్ళి తీసుకొని రావచ్చు అట్లా నువ్వు ఓకే అంటావా నువ్వు ఓకే అంటే ఇంకొక ఆమె కి నేను కాల్ చేసి మరి వస్తావా అని అడుగుతా
హ్మ్ ఇప్పుడైనా టైము ఎ పోతంది కదా పొద్దున్న పోతే బాగుండు మరి రేపు పొద్దున పోదాం ఏందో అడిగి పెట్టుకోరాదు వాళ్ళను
సరే ఇప్పుడు మధ్యాహ్నం అయింది నాకు కూడా లేట్ అయింది కొంచం ఇంట్లో
హ్మ్
మళ్ళీ అబ్బాయి వస్తే టైం అయింది వస్తాడు ఈరోజు తొందరనే వస్తా అన్నాడు ఏటు వెళ్ళాను నేను రేపు అయినా వెళ్దాం ను
పాప కూడా వచ్చే టైం అయింది కదా రేపంటే పాపని స్కూల్ పంపించిన తర్వాత ఏమో తొమ్మిది పది గంటల వరకు అట్లా వెళ్తే మనం కూడా నిమ్మలంగా షాపింగ్ చేసుకొని రావచ్చు కదా అని
అయితే అమ్మాయికి ఎన్ని గంటలకు పొద్దున స్కూల్
పాపకి ఎనిమిదిన్నరకి వెళ్తది
ఎనిమిదిన్నరకీ వెళ్తాదా ఎనిమిదిన్నర అంటే మన నైన్ లోపు ఇక మా అబ్బాయి కూడా ఎనిమిదిన్నర పావు తక్కువ తొమ్మిది లోపు వెళ్తాడు అప్పడవరకే మనం రెడీ అయ్యి ఉండాలి
ఆ రెడీ అయ్యి ఉంటే
ఆ నువ్వు నేను ఇ ఇంకో మళ్ళాపిల్ల ఇంకో అమ్మాయి కూడా వస్తాన్నది వాళ్ళు కూడా ఈ పెట్టే చీరలుగా ఉన్నటు ఇప్పుడు రాఖీ పూర్ణిమ వస్తుంది కదా
ఆ
అయితే తర్వాత వెళ్ళి తెచ్చుకో ఇప్పుడే ఎందుకు కొత్త కొత్త మోడల్స్ ఉంటాయి కదా అంటే లేదు లేదు నేను మీతోనే వస్తా మీతోనే వస్తే అట్నే షాపింగ్ చేసి పెట్టుకుంటా ఇంట్లో పెట్టే చీరలనీ వాళ్ళకి ఐదారు ఆడబిడ్డలు ఉన్నారట ఇక ఓకే సరీ ఇక్కడ కొనాలంటే డబ్బులు ఇక్కడ అంటే మంచిగానే ఉంటాయి గానీ సిటీ అంటే కొంచెం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లల్లో ఆ ఉంటాయి కదా బట్టల బజార్
అదే రేట్ తక్కువ ఉన్నా బాగుంటాయి అవును బాగా ఇత్తారు మంచిగా ఉంటాయి
హోల్ సేల్ దాంట్లో తీసుకుందాం వాళ్ళు కూడా పాపం ఇద్దరు భార్య భర్తలు కష్టపడతార రా అవ్ ఆ ఆమె వాళ్ళ భర్త పెయింట్ యేస్తాడు ఈమె వ్యవసాయం చేసుకొస్తాది కష్టపడే కష్టపడే వాళ్ళ ఇగ హోల్ సేల్ తీసుకోవడం కొంచెం ఎంతో కొంత ఆసరా కదా డబ్బులు హోస్ హోల్ సేల్ లో తీసుకుంటే ఇట్లా కేజీల లెక్కలాగా రావా ఇంత డజన్ లాగా ఒక దిక్కు అట్లా తీసుకొచ్చుకుంటా కాకపోతే కలర్స్ వేరు వేరు మీతో పాటు వస్తా అన్నది
రమ్మాను ఫోన్ చేసి రమ్మాను తీసుకెళ్దాం మనతోని
అదే వాళ్ళ పిల్లలు ఆల్రెడీ హాస్టల్లోనే ఉన్నారు వాళ్ళ పిల్లలు సరే వెళ్దాం తీ అని అన్న ఇప్పుడు నువ్వు వస్తా అంటే ఆమెకి కాల్ చేసి రేపు పొద్దున వెళ్దాము రెడీగా ఉండు అని చెప్తా
సరే రేపు వస్తా రేపు వెళ్దాం చెప్పు
మరి మీ సార్ కీ మీ సార్ కీ చెప్పి పెట్టుకోమరి నువ్వు ముందే మళ్ళా తర్వాత కేటెళ్తున్నావు అని అంటారు కదా వాళ్ళు
సాయంత్రం వచ్చిన తర్వాత చెప్తా ఇట్లా వెళ్తాను అంటే సరే అంటే మా వదినాలకి కూడా కాల్ చేసి రేపు పది గంటల వరకు పదిన్నర వరకు వాత్తం రండి అని చెప్తా ఇద్దరు ఇద్దరు ఉంటారు మా వదినలు అక్కలే వాళ్ళ ఇద్దరికీ చెప్తా పోదాం
షాపింగ్ అంటే ఎక్కడో ప్లేస్ చెప్తే వాళ్ళు తీసుకునేది ఎక్కడో అక్కడ చెప్తే మనం ఆడనే డైరెక్ట్ వెళ్ళి దిగుతాం కదా అట్లాగే
అడుగి చెప్తా వాళ్ళాను
వాటి మీదకి హార్నమెంట్స్ కూడా తీసుకోవాలి
ఉ
అంటే ఇగ చీరకు తగ్గట్టు మ్యాచింగ్ బ్యాంగిల్స్ వడ్డానం లాంటివి జుంకలు అక్కడే ఆ ఆ షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరే ఉంటది కదా అవి కూడ కానహన్ టైపు ఉంటాయి చూడు కణహాలు కాకుం హోల్సేల్గా ఇప్పుడు అన్ని హార్నమెంట్స్ అమ్ముతారు కదా అలాంటి షాపు కూడ అక్కడే ఉన్నదట ఒకసారి అడుదాం మనం రేపు దిగిన తర్వాత అన్నీ ఒకే దగ్గర కొనుక్కోవచ్చు మళ్ళ అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని ఎందుకు మనకు కష్టం అయితది అటు తిరగడం ఒక కన్నే దిగాలి అన్నీ వంకోవాలి
మా వదినేే బాగ సెలక్షన్ సారీ సెలక్షన్ గానీ ఇవి ఇవన్నీ మస్తు చేస్తది దామే
ఎవరు చిన్నామన పెద్దామన
పెద్దామె బగ చేస్తది చిన్నమకు అంత రాదు కాని మాకు మంచిగా చేస్తుంది ఆమె పెళ్ళిళ్ళ లకు పోయి ఏమని తీసుక పోతారు తీసుకెళ్తారు మంచిగ సెలక్షన్ అన్ని మంచిగా ఉ మంచిగా ఆమది అమ వచ్చిన సరిపోతుది మాకు
చేద్దాం మనం ఫోన్ చేద్దాం బయలుదేరే ఈ నుండి బయలుదేరేటప్పుడు రే మరి ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉన్నాయా పక్కన పెట్టేసి కొంచెం మాకు తోట రండి కొంచెం హెల్ప్ చేయర అన్న అట్టనేే మాట్లాడతా మాట్లాడితే ఇక నువ్వు కూడ చెప్పరాదు
హు
ఎట్ల నేను వస్తా తెలిసిన వాళ్ళే అని అ
ఆ
హు చెప్పగ పొద్దున్నే బయలుదేరి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ వాళ్ళు వచ్చే టైం వరకు మనం రావచ్చు ఇంటికి మా ఆయన కూడ పొద్దున్నే ఎళ్ళండి అంటున్నాడు మరీ లేటు వెళ్తే చీక చీకటి అయితది పొద్దున్నే వెళ్ళాలి అనే అట్లాగ వెళ్ళి మా అమ్మకి కొన్ని మందులు అయిపోయినాయ్ అట్లనే ఒక హాస్ హోటల్కి వెళ్ళి మందులో చెట్టు తీసుకొని వస్తే ఇక మా అమ్మ ఎందుకు మనం పో మనం పోయి తీస్ అయిపోతది కదా
చిట్టివి అది తీసుకని రావచ్చు హాస్పిటల్ లో చూపెట్టాడంటే లేట్ అవుతది మరి
ఆహా చూపెట్టడం కాదు ఉహు చూపెట్టడం కాదు మనం షాపింగ్ చేస్తామ చేసి అది తీసుకొని మనం ఇక్కడే హాస్పిటల్కి కాడికి ఎల్లి మందులు తీసుకొనోస్తే అయిపోతది ఆమె అవసరం లేదు వద్ద అని చెప్పిన నేను మళ్ళా మనతోనే తిరిగి ఆ మందులు తెచ్చుకోవడానికి మళ్ళా హాస్పిటల్కి వస్తే ఎట్ల ఒక చతన అయితద కాదు వద్దని చెప్పి అట్లే తీసుకురావాలి మందులు
హు
ఆమె అయిపోయినాయి పాపం కోర్సులాగ వాడుతంది
ఊరికే కూడ అట్ల వాడొద్దు ఒకసారి చూపెట్టాలి హాస్పిటల్ మా చిట్టి మీద తీసుకొచ్చుకోవద్దు అని అంటారు కద అట్ల వాడద్దు అంటారు కదా ఒకసారి రెండుసార్లు అంటే మనకు వీలు కాకుంటె తెచ్చుకోచ్చు గాని
అది కాదు చూఇంచినం మేము చూస్తే త్రీ మంత్స్ కోర్సు వాడమన్నాడు మూడు నెలలు
ఉహు
ఇప్పటికి రెండుళ్లు అయిపోయింది
హు
ఇంకో నెల మందులు తీసుకొస్తే ఇక కంప్లీట్ అయిపోతుంది మళ్ళా ఈ మూడు నెలల కోర్సు తర్వాత మళ్ళీ రమ్మన్నాడు ఏ అట్లా వెళ్ళి తీసుకొస్తే ఈ నెల అయిపోతే మళ్ళీ నెక్స్ట్ మంత్ అట్లా హాస్పిటల్ తీసుకుపోవాలి అయినా ఎక్కువ మందులు వాడవద్దుగాని మరి ఏం చేద్దాం ఆమెకు అసలే మందులు మరి బీపీ షుగర్ అంటే మందులు వాడం తప్పట్లేదు వాడకుండరని మంచిగా ఉన్నా కదా అని వాడకుండా ఉంటే తల తిరిగే తిరిగేసినట్టు ఉంటుందట కింద పడిపోతుంది ఒకసారి బాత్రూమ్ లో పడిపో కొందగా నాక ఏమైంది ఇక మందులోకి ఎందుకు వాడని పక్కన పెట్టింది
ఉహ్
పెడితే బాత్రూమ్ గిరన తిరిగి పడిపోయింది మా తమ్మునికి మగగుళ్లు ఏమి ఇస్తతారు ఆ కోడలు రాలేదు ఇంకా పెళ్లిచేయలేదు మా తమ్మనికి అ పూగుడు కూడా పోయి ఏమని ఇస్తాడు
హ
అవి ఆడళ్లు ఉంట అంటనే కొంచెం మాకు ఫోన్ చేయగానే వెళ్ళినాం తీసుకొచ్చని హాస్పిటల్లో జాయిన్ చేసినాం
ఉహ్
ఆడలు కావడలే చేయ్యాలి మొగోళ్ళు ఏం చేయలేరు
పెళ్లి చెయ్యొచ్చు తమ్ముకి పెళ్లి చేయకపోయిండడు అమ్మాయిని చూసి
ఎ చేయ్యాలరా పరిస్థితులు కొంచెం బాలేవు మాకు
ఉ
చేస్తాం చేస్తాం మా అమ్మాయిని చూసి చెయాలి చేస్తే కొంచెం మా అమ్మ కూడా హెల్త్ పరంగా మంచిగా ఉండలేదు
పెళ్ళిలయితే కూడా కొంచెం ఆమెకు పెళ్ళి అయితే కూడా మంచి కొంచెం సంతోషంగా ఉంటది అట్లా కూడా బాధతని కూడా ఇప్పుడు ఇవో ఇవ కూడా బిపి అని షుగర్ అని టెన్షన్కు ఎక్కువ అవుడు పీపి తక్కువ అవుడు షుగర్ లాంటివి అవి వస్తాను కదా అట్లానేవి అట్
అదే మ్యారేజ్ అయితే కొంచెం నిమ్మలం ఉంటుంది లేట్ అయింది అన్నట్టు పెళ్లి చేసుకోవాలంటే ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎందుకంటే లేట్ అయింది అట్లా అమ్మ కూడా అయ్యో మ్యారేజ్ అయి లేదు అయ్యో నా కొడుకు కుయేజ్ అయితేలేద అని అది కూడా అదొక బాధ ఉన్నది ఆమెకు తెలుసా ఆ బాధ కూడా తిండి కరెక్ట్ తినదు
ఆ
తిండి కరెక్ట్ తినక ఆరోగ్యం అట్లా ఖరాబ్ చేసుకున్నది
ఉహ్ ఆ
కానీ ఇప్పుడు బెటరే లే మందులు వాడినప్పడుడు బెటరే కొంచెం
ఉ
బానే ఉంటుంది ఇప్పుడు మేము దగ్గరలోనే ఉంటాం అన్నట్ట అమ్మకి
హ
చూసుకుంటాం మేము అమ్మ వాళ్ళది మాది దగ్గరే అటు చెల్లె వాళ్ళది కూడా దగ్గర చెల్ల అయినా చూసుకుంటా అది నేనైనా చూసుకుంటా మళ్ళ తమ్ముడు అమ్మతో ఉంటాడు ఏమన్నా అయినా కానీ మాకు కాల్ చేస్తారు. ఇట్లా అమ్మ బాలేదు హాస్పిటల్ లో కూడా ఉంది అని అంటే వెళ్ళి చూయించుకొని వస్తాం మేము హలో హలో హలో